సాలరించి తెలుసా అండి మీకు
ఏంటండి సాలది మ్యూజియం గురించా
అవునండి
అవునండి మేము అప్పుడు వెళ్ళామండి అప్పుడ ఎప్పుడో వెళ్ళాము
సాలజింగ్ మ్యూజియం కి వెళ్ళారా అండి మీరు
ఏండి మీరెళ్ళారా
ఆ నేను కూడా వెళ్ళాను వెళ్ళానండి సాలడీ మ్యూజియం కి
బాగుందండి
మా పేరెంట్స్ మా సిస్టర్ బ్రదర్ తో కలిసి వెళ్ళిండి చాలా బాగుంటందండి
నేను మా పిల్లలతో వెళ్ళానండి మా పిల్లలకి తెగ నా చేేసిందండి
అవునా ఎలా వెళ్లారండి మీరు సాలజీ మ్యూ జంకి
మేము బస్ అండి బస్సులో వెళ్ళమండి మీరు ఎలా వెళ్ళారు
ఆ మేము అంటే మాకు ఓన్ వెహికల్ ఉండే వెహికల్ వెళ్ళామండి
అదే అండి పిల్లలకి బాగా ఇలా సోషల్ సైన్స్ అలాంటివి నేర్పియాలంటే ఇలాంటి మ్యూజియంలలోకి తీసుకెళ్ళాలండి
ఆ అవునండి నేను కూడా అందుకని చెప్పి మా ఇంట్లో మా నాన్న వాళ్ళు కూడా వద్దు వద్దు అంటుంటే ఏం కాదు బాగుంటది చూడాల్సిన ప్లేస్ ఏళ్ళాలి ఏం కాదని చెప్పి నేనే ఇంకా వెళ్దాం వెళ్దాం అంటే ఇంక అందరం కలిసి ఒక రోజు చూసుకొని వెళ్ళాం అనమాట కానీ చాలా బాగుంది అసల్ మ్యూజియం అయితే
మా పిల్లల కి అయితే తెగ న చేసిందండియి బాబు అక్కడ అన్ని రాజ్ లేసుకున్న బట్టలు ఇంకా వాళ్ళు వాడిన పాత్రలు అవన్నీ ఉన్నాయి కదండి వాళ్ళ చరిత్ర కూడా ఇలా పేపర్ల పైన అలా రాసతికిచ్చారు కదండి చాలా బాగున్నాయండి
ఆ ఇది చూసారా అండి మీరు అక్కడ సాలార్జీ మ్యూజియ లో మనం అదే టికెట్ తీసుకొని ఎంట్రెన్స్ లోపలికి వెళ్తుంటే అద ఒక క్లాక్ అదే ఫేమస్ అని చెప్పి అంటారు చూడండి
అవునండి మా పిల్లలయితే అక్కడ గంట సేపు ఆపిచ్చారండి ఇప్పుడు ఇక్కడ గంట కొడుతుది గంట కొడుతుంది అని చెప్పేసి
ఆ క్లాగ భలే ఉంటదండి అసలుకి మంచిగా అంటే ఇప్పుడు హవర్ కి బయ అదే లోపల నుంచి ఒకరు వచ్చేసి క్లాగ్ అదే ఇలా డ్రమ్స్ కొట్టేసి ఇలా వెళ్ళిపోతుంటాడు డోర్ తెచ్చుకొని అట్లా
అదే అండి అక్కడ అదిే ఎన్ని గంటలయితే అన్ని గంటలు కొడుతుంటాదంట కదండీ మేము అప్పుడు వెళ్ళేప్పుడు మధ్యాహ్నం ఒకటయిందండి ఒక్కటే కొట్టింది
అవునా మేము కరెక్ట్ వెళ్ళినప్పుడు లెవెన్ లెవెన్ లెవెన్ ట్వెల్వ్ అయింది నాక అంత గుర్తులేదు ఆ మేము చాలా సేపే కూర్చుండే అనమాట అంటే మేము వెళ్ళేసరికి అప్పుడు అక్కడిక అందారు అక్కడ చాలా మంది కూర్చున్నారు అప్పటికే మేము ఎందుకు ఎందుకు ఏమైందని అడిగితే ఎవరు అడిగితే చెప్పారనమాట వాళ్ళు ఇలా సాలార్జీ మ్యూజియం లో అది చాలా ఫేమస్ అంటే ఎప్పటి నుంచో ఎన్నో సెంచరీస్ ముందు తీసుకొచ్చారు ఇట్లా బ్రిటిష్ కంట్రీ నుండి అని చెప్తే మేము కూడా వెళ్ళి కూర్చొని చూసాం ఇట్లా ట్వెల్వ్ కాగానే ఫస్ట్ డోర్ తీసుకొని కతను ఇట్లా వస్తాడు ఆ వచ్చేసి ఇలా కొట్టేసి ఇలా వెళ్ళి పోతారు ఎన్ని హవర్స్ అయితే అన్ని టైమ్స్ ఇట్లా డ్రమ్ ఇట్లా కొట్టేసి వెళ్ళిపోతాడు చాలా మంచిగా అనిపించింది అండి
అవునండి అది ఏదో రెండు సం రెండు వేల సంవత్సరాల ముందుది అలా అన్నారండి అక్కడ ఉన్నవాళ్ళు
ఆ అదే అండి ఇంకా ఏమేం చూసారండి మొత్తం మ్యూజియం తిరిగేశారా మీరు
ఆ మొత్తం తిరిగామండి మా పిల్లలతో బాగా బాగా నచ్చిందండి మా పిల్లలకి
ఆ ఇంకా రాజులు వాడిన
అవన్నీ అన్నిీ చూపించామండి మొ పిల్లలకి నేను బుక్ ఎట్టుకెళ్ళానండి సోషల్ బుక్ పట్టుకొని వెళ్ళాను అక్కడికి
ఏ క్లాస్ అండి వాళ్ళు
వాళ్ళు ఉన్నారంండి ఒకరు ఎయిత్ ఒకరు సిక్స్త్ అప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా వేరే క్లాసులలో ఉనారు గుర్తులేదనుకోండి ఆరు ఏడు సంవత్సరాలు అయిపోతుంది
అద మేము వెళ్ళినప్పుడు కూడా అంటే అక్కడ ఫస్ట్ మేము చూసింది ఏందంటే ఇట్లా మనం ఇంట్లో ఉంటాయి కదా మన సోఫా సెట్స్ అలా ఇట్లా అంటే డిఫరెంట్ టైప్స్ అనమాట అంటే వాళ్ళ అక్కడ అంటే రాజుల ఎట్లుంటుండే ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఇంకా వాళ్ళవి కట్ అండ్స్ ఎట్లు ఉంటాయి ఇంకా వాళ్ళు దర్బార్లో కూర్చుంటే ఎలా ఉంటది అది ఫస్ట్ చూసాం అనమాట మేము మా నాన్నగారు చూసి చాలా షాక్ అయ్యారునమాట ఇట్ ఇలా ఉన్నాయి ఇంత ఇట్లుంటుండే నా అట్లు ఇట్లా అని చెప్పి మాకు కూడా కొన్ని చెప్పయారునమాట అప్ప అట్లు ఇట్లనే ఉంటుంది ఆ
మా పిల్లలు కూడా అన్నారండి ఏంటి ఇలాగ వేసుకునే వాళ్ళ వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇలాగ ఉండే వాళ్ళ అక్కడ యుద్ధం చేసినట్టు కూడా ఉన్నాయి కదండడి ఫోటోలు అక్కడ సోల్జర్స్ ని పెట్టారు చిన్న చిన్న బొమ్మలు చేసి అవన్నీ వచ్చానండి మా పిల్లలకి అప్పుడు బుక్ తీసుకెళ్లానండి మా పెద్దోడు సిక్స్త్ క్లాస్ లో ఉండే వాళ్ళ సోషల్ బుక్ తీసుకెళ్ళలి అని చూయించానండి
మీకు సాలార్జీ మ్యూజియం లో బాగా ఏం నచ్చిందండి అంటే ఒక పర్టికులర్ ఇట్లా నచ్చి ఉంటాయి కదా
అదే అండి ఆ గంట కొట్టేది బలే ఉందండి
అవునా నాకైతే అక్కడ వాళ్ళు అదే వార్ వెళ్ళేటప్పుడు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ ఉంటాయి కదా అంటే వాళ్ళ సోల్జర్స్ ఎట్లు ఉంటారు తర్వాత
ఎక్కడండి ఎక్కడది యా ఫ్లోర్ లో ఉండింది
అ పైన ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో అటు సైడ్ అద వార్ కర్లు అని చెప్పి అక్కడ ఉండే అనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు ఎట్లుంట అంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ అంటే వాళ్ళ యూనిఫామ్స్ ఎట్లుంటాయి వాళ్ళ దగ్గర ఏమ వెపన్స్ ఉన్నాయ అని చెప్పి వాళ్ళు అంటే వాళ్ళ వాళ్లర డిస్క్రైబ్ చేసుకుర అనమాట
అయ్యో మేము అది చూడలేదు అనుకుంటానండి నాకు ఏం గుర్తు రావట్లేదు అసలు
అవు నాకు చాలా బాగుంటదండి నెక్స్ట్ టైం ఒకవేళ వెళ్తే పక్క తప్పు
అది ఈ మధ్యలో పెట్టారేమో మరి మేము ఎప్పుడు అప్పుడేో వెళ్ళాం కదండి ఎందుకై తెలిదు మాకు
అవునా ఇంకా ఇది చూసారా మరి ఇట్లా చైనావి జపాన్ ఇట్లా వాళ్ల డిఫరెంట్ డిఫరెంట్ అదే వస్తువులు ఉంటాయి కదా
ఆ అవి చూసామండి అవి చూసామండి
ఆ అదే లాఫింగ్ బుంద అవి తర్వాత అంటే వాళ్ళ అక్కడ వాళ్ళ కప్పు సాసస్ వాళ్ళ యయుటెన్సిల్స్ ఇట్లా ఉంటాయి కదా
అదే అండి వాళ్ళు వేసుకునే బెడ్షీట్లు బాట్ బట్టలు వాళ్ళు తినేవి స్పూన్లు అది ఇంకేంటండి ఆనలు ఆనలు అంటారా కాయిన్స్ అంటారా చూడండి అవి కూడా ఉన్నాయండి
అదే నేం కూడా చూసాం అవి కూడా ఇంకా అదే మొత్తం అక్కడ పైన ఫోర్ కంట్రీస్ ఫైవ్ కంట్రీస్ అంటే మొత్తం వాళ్ళవే పెట్టార అనమాట ఇట్లా మొత్తం డిఫరెంట్ డిఫరెంట్గా
బాగుందండి ఎంత బాగుందో మా పిల్లలైతే అది చూసి ఇప్పటికి అంటారు మనం చాలార్జీ మ్యూజియ లో చూసింది ఈ రాజ్యదేనా ఆ రాజ్యదేనా ఇప్పటికి టెక్స్ట్ బుక్ లో చూస్తే ఊరికే అంటూ ఉంటారండి
ఇంకా ఇవి చూసారా అండి మీరు ఇలా ఏమంటారు అంటే ఒక్కొక్కరు ఏ ఏమంటారు ఏ ప్రొఫెషన్ చేస్తారు అని చెప్పి వాళ్ళు అంటే ఒక్కొక్క ప్రొఫెషన్ గురించి ఇట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్స్ ఉంటే వాళ్ళు వాళ్ళు చేసిన వాటికి అంటే వాళ్ళ వర్క్ అట్లుంటాదని
అవునండి చూసామండి అవునండి చూసామండి
ఆ ఇంకా ఇట్లా ఫారెస్ట్ ఉంటే ఫారెస్ట్ ని చిన్న చిన్న గంట పెట్టడం గాని తర్వాత లేకపోతే ఇంకా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ర్డ్స్ ఉంటాయి కదా కత్తులు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అట్లా ఉండడం గాని చాలా మోడల్స్ ఉన్నాయంండి నేనే అది చూసేతే షాక్ అయిన అ ఇన్ని రానం ఎలా ఉంటాయి అసలు అంటే ఓకే ఒ టూ టైప్స్ అంటే ఓకే కానీ అక్కడ మాత్రం ట్వంటీ టు థర్టీ టైప్స్ ఉండడం మొత్తం చిన్నవి పెద్దవి మీడియం సైజ్ అలా ఇలా అన్ని చూసేసరికి నేనే నాకు కూడా మంచి అనిపించింది చాలా
అవునండి బలేగుండది
ఇంకేం చేసారండి మీరు
అదే అండి అంత చూస్తూనే ఉన్నాము అక్కడ అవి అవి కూడా ఉన్నాయి కదండి వాళ్ళు ఎలా తిన్నారుర అని గిన్నెలు చిన్న గ్లాసులు స్పూన్లు
ఇంకా వాళ్ళు వెహికల్స్ కూడా ఉన్నాయి చూసారా మీరు
అవునండి చూసామండి కిందికి వస్తే కింద పార్కింగ్ దా అలాగా ఉంది కదా
అవు చాలా పెద్దగా ఉంటది కదా వయిల అది
అవునండి ఇంకా ఇంకేమి ఉన్నాయండి అక్కడవి ఇవే ఉన్నాయి కదండి రాజుల గురించి
ఇంకా చాలా అంటే ఇంకా ఏమంటారు ఇట్లా ఫారిన్ కంట్రీస్ ఇట్లా కొన్ని ఏమంటారు కొన్ని ఫేమస్ ఫేమస్ ఉంటాయి కదా ఇట్లా కొన్ని ఏమంటారు అంటే ఆ కాలంలో మనుషులు ఎలా ఉండే వాళ్ళు వాళ్ళ వే ఆఫ్ లివింగ్ అంటే వాళ్ళ క్లాత్స్ వాళ్ళ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాతింగ్స్ అంటే అన్ని ఇంకా అన్ని ఫారిన్ కంట్రీస్ క కూడా అంటే ఎట్లా రిప్రజెంట్ చేస్తుండే అంటే వాళ్ళు ఎలా ఉంటుండే అని చెప్ప
అవునండి ఇది మీరు గమనించ వచ్చారా అండి అక్కడికి వెళ్ళేప్పుడు ఫారనాలు కూడా వచ్చారండి
అవునండి మేము కూడా చూస్తాం
కారణాలు వచ్చారు అక్కడికి ట్లు తీసుకవయడానికి వెళ్తే ఇక్కడైతే వేరేగా ఉందండి ఫీజు మనకి వాళ్ళకిను
అవును మనకి తక్కువ ఉంటది ఫారెన్ వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటది
అవునండి ఎందుకలా అంటారండి మరి
అంటే ఇంకా ఎవరిది వాళ్ళకు ఉంటది కదా అంటే హెరిటేజ్ ఇంకా హెరిటేజ్ కోసమే ఇంకా అంత అంటే ఫారిన్ టూరిస్ట్ ని ఎక్కువ అట్రాక్ట్ చేయడం కోసం
ఇప్పుడు మనకి ఒక అంతు ఉంటే వాళ్ళకి మూడు అంతు నాలుగ అంతులు ఉంటుందం అక్కడ నేను చూసి ఏంటి లాగుందని అనుకున్నానండి
అంటే ఇంకా మన మన కరెన్సీ రేట్ కి వాళ్ళ కరెన్సీ రేట్ కి ఇంకా కొంచెం డిఫరెంట్ మనకు ఎక్కువ అనిపిస్తుంది కానీ వాళ్ళకు ఇంతైనా అన్నట్టే అనిపిస్తంది వాళ్ళకు వాళ్ళ పెద్దగా అంతే అనిపిది ఇంకా మీరు ఇప్పుడు వెళ్లారడి పొద్దున్నల్ళ ఈవినింగ్ ఇచ్చారా ఆఫ్ మ
అవునండి వొద్దునెళ్ళామండి ఇంక అంతా తిరిగేసి రావాలి కదండి పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి పొద్దునే బయలుదేరిపోయాం
ఆ మెంగూడ మ ఎళ్ళమ్ కన్ మేము్ తీస్కుండే మొత్తం తిరిగేది అయిపోయినంక అక్కడ్నే లంచ్ చేసేస్కొని వచ్చేసాం అనమాట ఇంకా. మొత్తం ఫొటోస్ అన్ని కూడా దిగినం చాలా బాగా వచ్చింది ఫొటోస్ కూడా అన్ని. ఓకే మొత్తాన్ కైతే మా డాడీ కూడా మంచి. జైసిండు అంటే ఏదో ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడము అంటే చెప్పిండు మా డాడ్ ది గుడ ఇట్ల అంటే కొన్ని ఫొటోస్ చూసే అప్పుడు ఇట్లాంటుండే అట్ల ఇట్ల అట్ల ఇట్ల అని చెప్పి
ఏ అండి మీది రాజుల కుటుంబమా అండి అంతే మీ నా న్నగారికి అంతా తెలుసు అంటున్నారు కదా
అవునండి మా తాత పేరు రాజన్న అనమాట అట్ల మా డాడీకి కొంచం కొంచం బాగా ఎక్కువనే తెలుసు కొంచెం నాలెడ్జ్ ఉంది మా డాడీకి.
అలాంటి వాళ్తో వెళ్ళాలండి అన్ని తెలిసిన వాళ్ళు ఉంటే మనక అన్ని చెప్తూ ఉంటారు కదండి మనం అక్కడికి ఎళ్ళి ప్రతిదీ చూస్తూ చదువుతూ ఉంటే అవ్వదు కదండి
అదే నెక్స్ట్ టైమ్ ఎప్పుడున్నా ఏమంటే మీరు ఖాళీగా ఉన్నప్పుడు అట్ల చెప్పండి పక్క మనం ఈసారి ఎళ్ళినప్పుడు కలిసి ఎళ్దాం మా నాన్నన్ కుడ నేన్ తప్పకుండా తీసుకొస్తా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అవునండి
అవునండి
సరే అండి మరి అవు సరే